హలో హాయండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే ఇలా పని అయిపోయిన అట్లా కూర్చున్నాం మీరు
ఖాలీ అండి
అవునా ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ చేసారా
అవునండి తిన్నాను మీరు తిన్నారా
మేము అంటే ఫ్రూట్స్ తిన్నా
అవునా
ఉమ్ లంచ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిందా
అయిపోయిందండి మీరు తిన్నారా
ఆ తిన్నాము
ఏం జేసారు ఇయాల లంచ్ కి
ఈ రోజు లంచ్ అంటే మాది టమాటో ఎగ్
అవునా
మీది అన్నమే చేసాము
ఎలా చేశారో ప్రాసెస్ చెప్తారా కొంచెం
ప్రాసెస్ అంటె నార్మల్గా టమాటోస్ కట్ చేస్ కొని ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసుకొని వేసాను ఆ ఫస్ట్ ఆయిల్ వేసి అందులో జీలకరా ఆవారు ఆవాళు అవేసి
వేశాను
తర్వాత కొంచెం వేగిన తర్వాత టమాటోస్ వేస్ సి దాంట్లో పసుపు అల్లం ఆ టమాటాస్ మగ్గిన తర్వాత పసుపు అల్లం వేసాను అది కొంచెం పచ్చి వాసన వోయిన తర్వాత నేను కొంచెం సాల్ట్ టమాటో మంచి ఉడకడానికి సాల్ట్ కూడా వేసాను ఒక ఫైవ్ టెన్ మినిట్ స్ మగ్గినాక అందులో కారం మన ఇష్టం ఆ సరిపడేంత కారం వేసి కొంసేపు మగ్గినాక ఎగ్ కొట్టి అందులో వేసాను ఆ ఎగ్ కూడా బా కుక్ అయ్యాక కొంచెం కొత్మీర వేసి దిన్చేయడమే
ఏటన్న బయటికేళ్లారా ఈరోజు
ఇప్పు ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నా ఈవినింగ్ ఈవినింగ్ టైమ్ లో ఒక వన్ అవర్ ఆరుట్లు బయటికి వెళ్తాం అనుకుంటాను హ్మ్
లేదండి అయితే వెళ్ళావు
వెలాల అనుకుంటాను ఒకటే విజ కొంచెం చల్ల చల్లలు ఉంది వర్షం పడే ఎలా ఉంది
అవును ఈ రోజు సైడ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు సైడు మొత్తం రాళ్ళ వర్షం పడ్డ అంట స్నాప్స్ పె
హలో అదే వేరే విలేజ్ సైడ్ రాళ్ళ వర్షం పడుతుంది సో ఇ ఇటు మనకి వెదర్ చల్లగా ఉన్నట్టు న్న
గరు మీ బ స్పషాల్ ఏంది
ఈ రోజు మాది బెండకాయ ఫ్రై అండ్ చూరకాయ పప్పు
చూరకాయ పప్పు బాగుంటండి
అవును మా మమ్మీ చేసింది అలా బాగుంది మంచిగా వచ్చింది కర్రీ
అ ఏం చేస్తున్నారు బయటిప్పుడు నార్మల్ గా
రా
నార్మల్గా బయటికి వెళ్ళారా
ఎటు వెళ్ళలేదండి
మ సాపింగ్ లాంటివి ఏం అయినా చేశారా ఈ మధ్య
ఈ మధ్య అంటే ఆన్లైన్ షాపింగ్ చేసాను
అవునా
అవును ఈరోజే ఒకటి లిప్ బామ్ డెలివరీ ఆర్డర్ వచ్చింది బానే ఉంది ప్రోడక్ట్
అవునా ఎంత మీరు ఆర్డర్ పెడతారా ఆన్లైన్ లో
పెట్టాను ఒక టూ డేస్ బ్యాక్ ఫస్ట్ టైం పెట్టడం
అవునా
కానీ బానే వచ్చింది ప్రోడక్ట్
అమ్మ ఎట్లాంటి ప్రోడక్ట్స్ బాగా తీసుకుంటారు ఆన్లైన్ లో
ఆన్లైన్లో నేను డ్రెస్సెస్ ఎ తీసుకునేదాన్ని ఒకప్పుడు బట్ ఇప్పుడు అన్నీ ఆఫ్లైన్ అయిపోయినాయి ఇక నార్మల్ గా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లిప్ బామ్ కానీ మాయిశ్చరైజర్ ఈ రండే ఆన్లైన్ లో తీసుకుంటాను
అవునా
ఇప్పుడు కొత్తగా గర్ సూపని వస్తుంది కదా అది ఇప్పుడు ఆర్డర్ పెట్టాను చూడాలి ఇప్పుడు వస్తదో అది
అవునా
హ్మ్
బయట ఆఫ్లైన్ షాపింగ్ ఎక్కువ చేయారా మీరు
ఇయ ఇప్పుడు బయటికేలాట్లే అలే కాబట్టి ఆఫ్లైన్ లో ఏం షాపింగ్ చెయట్లేదు
హ ఇంట్లో మీ ఇంట్లో అంటే మీ
ఉమ్ చెప్పండి
నార్మల్గా ఏటని బయటికి జర్నీస్ అలా చేసారా
నార్మల్గాంటే మొన్నము పిన్ని పెళ్ళికి వెళ్ళాము అంతే అటు మా అమ్మ వాళ్ళ ఇల్లు అవన్నీ కవర్ చేసాము
ఇప్పుడు అయనా కూడా ఫోన్ హలో ఇప్పుడు నార్మల్గా జర్నీస్ చేయాలంటే కూడా చాలా వరకు చానా రష్ అంటే మనం ఎక్కువ మీరు ఏది ప్రిఫర్ చేస్తారు ఓన్ వెయ్హికీలా లేధా ట్రేన్ ఆ
నార్మల్ గా అన్నయ్య వాళ్ళు ఏంటన్నా బయటికి తీసుకెళ్తే వాళ్ళు బైక్ పైన వెళ్తాను లేదా మా డాడీ ఆటోలలో వెళ్తాము ఇక వాళ్ళు బిజీ ఉంటే ఇక బస్ ట్రైన్ ప్రిఫర్ చేస్తాం లేదా రాపి ఎక్కువ రాపి రాపిడో యూజ్ చేస్తాను నేను ఏటనా పోవాలనుకుంటే ఇంట్లో వాళ్ళు తీసుకపోకపోతే బస్ కోసం ఆ టైం కి రావు చూసి చూసి ఉండే బదులు ర్పిడ్ గా చేసుకొని వెళ్ళిపోతా
ఆ అవూ
హలో
ట్రైన్స్ అవి ఎక్కువ ప్రిఫేర్ చేయ్యారు కదా కొంతమంది
అంటే మరీ అంత లాంగ్ జర్నీ చేయలేదుదడి నార్మల్గా అన్ని మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అన్ని దగ్గర దగ్గర దగ్గరనే సో ఆటోలలో వెళ్ళిపోతాం ఎప్పుడన్నాయ్య హైదరాబాద్కి ఇట్లా ఎళ్లాల అన్నప్పు ట్రెయిన్ లెధా భస్
నచుతుంధా ట్రేన్ జర్ని
మంచిగా ట్రైన్ లోని కానీ ఇప్పుడు ఎక్కువ ఫ్రీ బస్ అయ్యేసరికి అందరూ ఫ్రీ బాస్ ట్రావెల్ చేస్తుంటే ఇక మే కుడా ఇకా ఇప్పుడు ట్రైన్ క అయితే ఒక హండ్రెడ్ రూపీస్ ట్రైన్ టికెట్ అనుకోండి ని ధన్ బదులు హండ్రెడ్ రూపీ సీవ్ అవుయి అని చెప్పే ఫ్రీ ఫ్రి భస్ వెల్లిపోడం అయితే
ఆ
ఎక్కువగా యూజ్ చేస్తారా అంటున్నా
మరీ ఎక్కువ కాదు ఎటనా లాంగ్ జర్నీ ఒక త్రీ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటే ఫ్రీ బస్ క వెళ్ళిపోతాం లేకపోతే ఒక థర్టీ మినిట్స్ అంటే ఆటోలో వెళ్ళిపోతాం ఇక నేను వెళ్ళ టైం కి బస్ వచ్చిందినుకో బస్ ప్రిఫర్ చేస్తా లేదు ఇక వెయిట్ చేస్తా ఒక ఫైవ్ మనిట్స్ బస్ రాకపోయింద అనుకోండి లేగా డైరెక్ట్ గా ర్యాపిడో ఆటోకి వెళ్ళిపోతాం
మధ్య రాపిడో బాగా అయిపోయింది
అవును ఇ నార్మల్ ఆటో చార్జెస్ రాయాపిడో చార్జెస్ అన్ని అంత అవుతున్నాయి ఆటోలు వెళ్ళాలన్నా వాడు మధ్య మధ్యలో ప్యాసెంజర్స్ కోసం ఆపుకుంటూ లేట్ గా వెళ్తా ఉంటాడు అదే రాపిడో అయితే సేమ్ చార్జెస్ పడతాయి డైరెక్ట్ ఇగ రాపిడో వెళ్ళిపోతాం తొందర వెళ్ళిపోతాం
హు మనమంది బాగా యూజ్ చేస్తున్నారు ఈ మధ్య ర్యాపిడో అ మ తళ్లి దాంతో పాటు
అవునవును చాలా మంది అ అవే యూజస్ అార
అభై బాయి వస్ ప్రబ్ల మధ నన వరకు చూసను అలా ఒకప్పుడు ఓన్ వెహికల్స్ లేదా వాక్ చేసుకుంటా అట్లా లేదా బస్ ఇ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్స్ అవన్నీ యూజ చేసుకునేది కదా -
అవును
రాపిడో బాగా ఫేమస్ అయిపోయింది చాలా
చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది
ఉమ్మ్ ముస్తా వజుడు రార్పిడు అది రార్పిడ లో మళ్ళీ బైక్ సపరేట్ ఆటోస్ కూడా వచ్చేసాారు ఇంకా
ఆ రాపిడోలో స్కూటీ సపరేట్ ఉంటది బైక్ సపరేట్ ఉంటది ఆటో సపరేట్ క్యాబ్స్
ఉ అవును హం అని చాలా చాలా వచ్చాయి
అవును చ ఇంకా బెనిఫిట్స్ కొంచెం ఇ సేమ్ చార్జెస్ కొన్నిటికి చే సేమ్ చఛార్జెస్ పడుతుంది కాబట్టి ఇ చాలా మంది అవే ప్రిఫేర్ చేస్తున్నారు
అవును చానా వరకు అదే ఈ
ఇ నార్మల్గా కాస్ట్ కొన్ని గంటలో లైక్ నార్మల్గా ఆలోచించేవారుేమో లైక్ రాపిడ్ ప్రిఫేర్ చేయలో వద్దా అని ఇక రెండింటికి సేమ్ చార్జెస్ పడుతున్నాయి కాబట్టి ఇక తొందర వెళ్ళిపోతాం ఎవరైనా ట్రాన్స్ఫర్ జర్నీ తొందర వాలిపోయదో చూసుకుంటారు కదా
అవును చాలా వరకు ఇక చమరాజతున్నామని చెప్పేసి ఇద బాయి ఉజ వస్తారు కొం ఆల్మోస్ట్ కొంత మైగాా చాలా వరకు ఓన్ వెహికల్స్ కూడా ఉన్నాయి
నోనో
రాచ్చలో బైక్ చిన్న కార్ అట్లా ఖచ్చితంగా ఉంటుంది
అవును చాలానే వచ్చినాయి ఈ మధ్య
లాంగ్ జెర్నీకి అన్నీటికి ఇది కూడా బాగా ఇంట్లో ఓన్ వెక్ల్సే చేస్తాను ఎవరు బయ కలుతారుని
డ చాలా అంటే చాలా అప్డేట్ అయిపోయినారు
అవునండి
ఓకే అండి